హలో
హలో అక్క ఆ హలో ఆ వినిపిస్తుంది అక్కా మీరె ఆ హలో, హలో సిస్టర్ ఇన్బడుతోందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంద్ సిస్టర్
తిన్నరా
ఆ తిన్నాం
కొంచెం గట్టిగా మాట్ ట్లాడండ్ సిస్టర్
ఆ తిన్నాం సిస్టర్ మీరూ
మేము కూడ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే అందరు పిల్లలు నిద్రపోతున్నారు గుమ్మున కూర్చోన్న
అవునా అయిపోనయా రేపు శ్రీరామనవమి పనులన్నీ
ఆ కొన్ని అయ్యాయ్ సిస్టర్, ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాల్ అంతే మీర్
మాది ఇల్లు క్లీనింగ్ అంత అంతా అయిపోయింది. ఇంకా పూజ సామాన్లుల అన్నీ కడిగేసుకున్నాం, అనమాట మొన్న ఉగాదికి క్లీన్ చేసుకున్నాం, కదా సో అదే ఉండిపోయింది. ఈ రోజు మాత్రం ఇల్లు మాప్ ఎసు అనుకున్నాం అంతే, మాప్ ఎసినము, ఇంట్లో బయట వాకిలి కడిగి ముగ్గు వేసేసి నము,
ఉ
వేసి మాట్లాడుతున్నాం, రేపు ఏంటి వెళ్తున్నారా టెంపుల్ కి మీరు
ఆహా లేదు సిస్టర్,
కొంచెం గట్టిగా మాట్లాడండి,
ఆహా లేదు సిస్టర్, మీరు
ఎందుకు వెళ్లరు, రేపు శ్రీరామ నవమి కదా వెళ్లరా!
ఆహా లే, అంతగా ఇం ఇంట్రెస్ట్ లేదు,
ఓకే
ఆ దేవుతం ఆ ఎక్కడికి వెళ్తున్నారు.
రేపు శ్రీరామ నవమి కాబట్టి రాములువారి టెంపుల్కే వెళ్తున్నాము, అక్కడ మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు, అన్నదానం చేపిస్తున్నారంట, సో మా ఆయన కొంచెం పాటి, పర్టిసిపేట్ చేస్తున్నారు, అక్కడ లైక్ వడ్డీన్ పంచ్చడము, పానకాలు అందించడము, అట్లాంటివి అన్నమాట,
ఓకే సిస్ మీకు రాముడు అంటే ఇష్టమ
ఆ నాకు ఎక్కువగా బాబా అంటే ఇష్టము సాయిబాబా అంటే ఇష్టము, అంటే రేపు శ్రీ శ్రీ రామ నవమి కదా అందుకె కని చెప్పి,
ఓకే సిస్టర్
ఊ కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్